ఏం చేస్తున్నరు ఎమ్ లేదురా మీరేం చేస్తున్నరు
ఖాళీ టీవీ చూస్తున్నాం
ఆమ తిన్నరా
లేదు మీర్ తిన్నరా
ఏమె తిన్ లేదురా ఎమ్ కూర మీది
మాది ఈ రోజు ఆలు కర్రి
ఆలు కరియా ఎవరు వండారు ఇంట్లో నేనే వండాను మీరే వండారా
అవును
తిన్నావారా మరి తిన్న నువ్వు తిన్నావా ఏం తినలేదురా ఇంకా తినాలి ఎందుకు అవునా ఇంకా వండలేదు కర్రీ ఎమ్ అవ్వలేదు కర్రీ వండాలి.
ఓకే ఏం కర్రీ వండుదాం అనుకుంటున్నారు మరి
మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నడు చికెన్ తీసుకొద్దాం అంటడు అన్నడు నేను వద్దన్న కూడా అతను బా బాగా బతిమల్తాం చేస్తున్నాడు చికెన్ తీసుకొద్దాం చికెన్ తీసుకొద్దామని అదిగో ఇప్పుడే లేచి అలా చేతిలో చేయ్ పెట్టుకొని చికెన్ తేటానికి వెళ్తున్నరు. చికెన్ వండుదాం అనుకుంటున్నాం. చికెన్ తో పాటు అలాగే నిమ్మకాయలు ఆ అలాగే ఉల్లిగడ్డలు కంపల్సరీ కొత్తిమీర మర అవితేవాలి అవి కంపల్సరీ తీయాలి హలో
హలో
ఏం చేస్తున్నారు మీరు
ఖాళీ టీవీ లో యూట్యూబ్ పెట్టుకని ఇస్తున్నాం
కొంచ చూస్తున్నారా
నూనీ
ఎవరు ఆ పాప
మా అన్నయ్య వాళ్ళ కూతురు
ఎన్నే వాళ్ళ కూతురా ఓకే ఓకే అయిపోయింద ఏంట మార్నింగ్ నుంచి ఏం చేశారు ఇంట్లో మీరు ఏం చేస సరండి మార్నింగ్ నుంచి వెళ్ళి
మార్నింగ్ లేచ ఫ్రెష్ప్ అయినాము తరువాత అ కన్నద
మ్యాగి చేసుకుని తిన్నాము మ్యాగీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మ్యాగీ తింటారా మీరు
అవును నేను తింటాను
మీరు మ్యాగీ తింటారా మ్యాగీ తింటే హెల్త్ కి మంచిది కాదు కదా
ఈ స్టాప్ చేయ్యాలి మ్యాగీ
మ్యాగీ స్టాప్ చేయకూడదు తినద్దు అంతే స్టాప్ వద్దు
తిన్నది ఆపేస్తా
మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి
నా ఫేవరెట్ మూ వీస్ ఆ హారర్ ముూవీస్ అండీ కామెడీ మూవీస్
ఆరు ఆర్ మూవీసును కామెడి మూవీస్
ఆ
నేను అడిగింది మూవీస్ పేరండి
కాంచన మూవి మొన్ననే రీ రిలీజ్ అయింది చూసారా మీరు
చూలేదండి నాకు హారర్ మూవీస్ అంటే భయం
ఎందుకు అట్లా భయం ఏము ఉండదు అది అల
మీరంటే చూస్తారండి మాకంటే భయం అండి
అయ్యో ఎందుకు అట్లా భయపడొద్ద కదా
రోజు నైట్ తలకయ తిప్పి భయపెడతాడండి అందుకే భయం అండి మాకు మిట్ట మధ్య మిట్ట మిడ్ నైట్ నైట్ ఒకటి ఒకటింటికి మంచిగా పడుకునే టైమ్ల తలగాయ చూపించి భయపెడతారండి
అట్లాంటి వాళ్ళతో కొద్దిగా దూరం ఉండండి మరి.
ఊమ్
అట్లాంటి వాళ్ళతో కొద్దిగా దూరం ఉండండి
దూరం ఉందాం అనుకుంటే వాడు మాతో దగ్గర ఉంటాడండి దూరం ఉండడు.
అయ్యో
మంచిగా చికెన్ ఫ్రై ఇలా చేస్. వాలో చెప్పండి
మంచిగా చికెన్ ఫ్రైయా అండి ఫస్ చికెన్షాప్ కెలి ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకోవాలి
ఊమ్
తర్వాత తి కని మంచిగా వాష్ జేసుకొని పక్కబెట్టుకోవాలి
కే తర్వాత
కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి. కొద్దిగా ఆయిల్ యాడ్ జేసుకొని మంచిగా కలిపి పక్క పెట్టుకోవాలి.
కలుపుకొని పక్కన పెట్టుకోవాలా
అవును దాని తర్వాత ఆనియన్ పచ్చి జీ కొత్మిర్ పూదిన కట్ చేసి పెట్టుకోవాలి
హ్మ్
తరువాత ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని దాంట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా షాజీరా లవంగం ఇవన్నీ. అవి ఆడ్ చెయ్
హ్మ్ తర్వాత
అవి ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి.
ఆ
దాని తర్వాత కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అది ఫ్రై అయినాక మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేస్ కొని మంచిగా కలుపుకొని ఒక సిమ్ మంట లో లో పెట్టుకొని ఒక ఫోర్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో చికెన్ లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా వస్తది. బయటికి వచ్చినంక వాటర్ మొత్తం లైక్ పోయేదాకా మనం చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
తర్వాత
తరువాత అది ఇగ వాటర్ మొత్తం ఎబో పరేట్ అయినాంక ఇగ దగ్గరికి వస్తా ఉంటుంది. గ్రేవీ అంతా దాన్ని మంచిగా కలుపుకుంటా లైక్ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కిందంతా మాడిపోద్ది చికెన్ అంటే మసాలా.
పోద్ది
మాడకుంటా ఫ్రై చేసుకోవాలి చాన్ సేపు
చాలా సేపు ఫై చేసుకోవాలి పక్కన బగారా రైస్ బగారా రై బాగుంటుందా నార్మల్ రైసా
కీ నార్మల్గా పెరుగు అన్నమున్నూ పెరుగు ఉంటది చూడు మజ్జిగా,
హ్మ్ హ్ము
పెరుగు మజ్జిగ లేదా చింత పులుసు చారు బాగుంటుది. కాంబినేషన్ వైట్ రైస్ అయిన ఏం గాదు బగార అయిన ఏం గాదు
బగారైన ఏం కదా ఓకే. బగారా అంటే బగారాలో నెయ్యి ఉంటేనే బాగుంటది కదా
అవును
నెయ్యొక్కటి గోత్మీర, పుదీన ఒకటి లేదంటే బాగుండదు బగార. రైస్, కర్డ్ రైస్ అంటే తళింపేస్తేనే నచ్చుతది నాకు. మ్మ్ అది కూడ తిననెక్కువ ఎప్పుడో ఒకసారి.
మీకు కుకింగ్ వచ్చా మీరు బాగా చేస్తారా కుకింగ్?
కుకింగ్ రాదండి.
ట్రై చేయండి బాగుంటది. చికెన్ ఫ్రై
ఇప్పటివరకైతే లైఫ్ల అట్లే లేదండి.
నేర్చుకోండి తర్వాతైనా యూజ్ అవుద్ది.
మాకు ఒక చెళ్ళి ఉందండి, ఆమె బాగ చేస్తదండి కుకింగ్. అన్నీ ఆమెనే చెప్ తదండి. ఐయ్మే మాస్టరండి. చాల సార్లు బిర్యానీ కూడ చేసిందండి మాది క్కడ
నైస్ మంచి చెల్లి మీ చెల్లి.
మ్మ్ కొం కొంచెం మంచిదండి, హండ్రెడ్ లో ఒక త్రీ పర్సంటేజ్ మంచిదండి.
ఎందుకలా!
మిగతా నైన్టి సెవెన్ పర్సెంటేజ్ గోల్డ్ అండి
వావ్
మ్మ్ మీ అన్నయ్య ఏం చేస్తుంటాడండి, ఇంట్లో ఉన్న అన్నయ్య?
జాబ్ కి ట్రై చేస్తుండ లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే జాబ్ వచ్చినట్టే అండి
లాస్ట్ ఫైనల్ ఉందా అండి అయిపోయిందండి ఏంబి ఏ
లేదండి అయిపోలేదు
మీది కూడా ఎంబిఏనే అండి
అవును ఇంకా ఇలకి ఇంకా ఎంబిఏ అప్లై చేస్తకోాలి అప్లై చేయాలి నెక్స్ట్ ఇయర్ ంసెట్ రాయాలి మంచి ర్యాంక్ వస్తేం జాయిన్ అవుతా
ఎక్సెట్రా రాస్తారు
అవు మీరేం చేస్తారు
అ ఏ లేదు లే
మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారా
చిన్న పిల్లలు ఆ ఉన్నారండి ఆడుకుంటున్నారు
అ ఎలా గడిచంది ఇయ్యాల మీ రోజంతగా కుత్త
మా రోజంతా పర్లేండి చాలా బానే గడిచింది
ఆ
ఉ మీ సైడ్ వర్షం ఏమైనా పడుతుందా అండి
లేదు పడట్లేదు అ
ఎటు సైడ్ చెను చినుకులు పడిది పడేటట్టు ఉందండి
ఈ మధ్య సమ్మర్ గాని వెదర్ మొత్తం రెైన సీజన్ వింటర్ల కన్పిస్ మత్త
ఉ అవునండి అదే అదే కాళ టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ కి కట్ చేచ్చా అదే ఆటోమేటిక్ కట్ అవుతుందా
మనమే కట్ చేయ్యాలండి టెన్ మినిట్స్ కి
ఆఫ్టర్ టెన్ ఈ రిసీవర్ కాల్ కూడా సేమ్ రిసీవర్ కాల్ కూడా కట్ అవుతుంది అంటేల రిసివర్ రిసీవర్ది కూడా ట్వంటీ కాల్స్ యాడ్ అవుతుంది ఇది ఎలా స్పెసిఫిక్గా వాళ్ళు చెక్ చేస్తారా
అవును చెక్ చేస్తారు
అంటే ఒక్కొక్కరు చెక్ చేస్తున్నారా
తెలియదండి అది మనకు కూడా కోఆర్డినేటర్స్ వాళ్ళు చెప్తారు
అంటే నార్మల్గా లేదంటే సేమ్ పోయిన సార్ క ఏఐ చెక్ చేస్తుందా లేదంటే వాళ్ళు స్పెసిఫిక్గా చెక్ చేస్తారా
తెలిదు వాళ్లే చెక్ చేస్తున్నారు అనుకుంటా
ఓకే చెప్పారు కదా మీరు ఇరవై కాళ్లు మాట్లాడితే ఇరవై కాళ్ళకి ఇరవై కాళ్ళ కాలేదు అ ఎడి ఇరువైకాల
నాది ఇది టువల్త్ కాల్ అండి
ట్వంటీ కాల్స్ అవ్వలేదండి మీది
లేదండి అవ్వలేదు
ఓకే ఆఫ్టర్ ట్వంటీ కాల్స్ అయిపోయిన తరువా తినే అమౌంట్ యాడ్ అవుతుందా మిడిల్ లోనే యాడ్
అవును లేదు నార్మల్గా కాల్ కాల్స్ కూడా ఈడు అంటే లైక్ సడ్మిట్ చేయగానే అవి యాడ్ ఐతున్నయ్ టూ డేస్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఓకే అండి మరి ట్వన్ టెన్ మినిట్స్ అయిపోయింది